ఉమ్ ఏమండీ బాగున్నారా.
ఆ బాగున్నానండి మీరు ఎలా ఉన్నారండి.
ఉమ్ బాగున్నా
ఉమ్
ఇప్పుడే ఇలా బయటికి వెళ్ళి వచ్చా ఇంటికి
ఉహు అందరు ఇంట్లో ఎలా ఉన్న రండి బాగున్నారా
ఉమ్ అందరం బాగున్నావు అంటే చిన్న పనులుంటే
రోజు రోజు పనులు కుంటూనే ఉంటాయి కదండి రోజువారి పనులు
అవునవును ఇంట్లో ఏదో ఒక పని చెప్తా ఉంటారు
ఉమ్ నాదేముందండి రోజువారి పనులు మారుతూనే ఉంటది ఒక రోజు చేసింది ఒక రోజు ఏడ చేస్తామండి కొన్ని కొన్ని మన దైనందిన జీవితంలో కొన్ని కొన్ని మాత్రమే రోజు సేమ్ చేయడానికి ఉంటది ఒక్ కే విధంగా
ఉమ్ అంటే అంటే ఏ ఏమంటారండి అంటే ఏంటి
అంటే రోజువారి పనులండి దైనందిన జీవితం అంటే రోజువారి పనులు ఒక్కొక్కసారేమో మార్నింగ్ ఉదయకాలం ఆరు గంటలకి లేస్తామ్ శరీర వ్యాయామం చేసుకొని ఇగా మన పనులో మన సొంత పనులు ఉంటది కదండి కాలకృత్యాలు తీర్చుకొని ముఖం కడుకొని టీ పెట్టుకొని అట్లా అదే ఒకవేళ ఆ ఉద్యోగ రీత్య అయితే ఉదే కాలం లేచి ఇవన్నీ పనులు చేసుకొని ఉద్యోగ రీత్యా వెళ్ళి మళ్ళీ సాయంత్రం వరకు రావడం మళ్ళీ సాయంత్రం వ చ్చి వంటా అని ఉంటాయి కానీ మేము ఇంట్లో ఉండే వారికి ఎట్లుంటది కదండి
అవునవును
వేరేలాగ ఉంటుంది ఉదయకాలంలో లేవాలి ఇంట్లో పనులు చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఏదైనా బయట చిన్న చిన్న పనులుంటే చేసుకోవాలి అట్లా కానీ వ్యాయామం మాత్రం రోజు చేస్తామండి ఉదయకాలం మీరు చేస్తారండి
ఉమ్ మంచి అలవాటు
ఆ వయసు పెరిగ కొద్ది ఆరోగ్య రీత్యా వ్యాయామం చేస్తే ఒక పది పదిహేను నిమిషాల పాటు ఎంతో మంచిదని
అవునవును
మొలకలు కూడా తింటామండి మేము మీరు తింటారా
ఉహు లేదండి అలాంటిది అల్వాటు లేదు హలో అవును మేము లేవంగాల్నే పొద్దున్న చిన్నగా టీ తాగితే మాకు రోజు గడుస్తది ఆన్నమాట
ఉహు కానీ మేమేమో ఉదయకారం లేచి వ్యాయామం చేసి నో మిగిలిన పనులు మొదలు పెట్టుకుంటూ ఉంటామండి ఇగా ముఖ్యంగా నైట్ కొన్ని ఆ గింజలన్నీ తీసుకొని నానబెట్టుకుంటాము
ఉహు
కాని వాటి అన్నిటిని ఓక గుడ్డలో కడితే అవి మంచిగా మొలికెత్తుతాయి అండి కొన్ని కొన్ని సార్లు మామూలుగానే తినేది కొన్ని కొన్నీ సార్లు తినాలనిపియకపోయినప్పుడు చక్కెర వేసుకొని దాంట్లో తింటే ఆరోగ్యానికి చానా మంచిదండి మీరు కూడా ప్రయత్నం చేయండి ఈసారి
అవునవును
ఆ పెసర్లు, శనగలు పల్లీలు అన్ని తినొచ్చండి మంచిగా
అవును
మీరు చెయారా అండి వ్యాయామం
ఉ మేము వ్యాయామ చేస్తాం వ్యాయామం అంటే చిన్నగా ఒక పది పదిహేను నిమిషాలు వచ్చిన ఎక్సర్సైజ్ చేసి
ఉ
కొంచెం కాళ్ళు చేతులు ఆన్నీ ఆడించి
ఆహా ధ్యానం చేస్తారా మరి
ధ్యానం ఉహు లేదండి
యోగా అన్నా ఏమన్నా
ఆహా యోగా అంటూ ఏం లేదు ఆ ఉన్న ఏదో చేతులు కాళ్ళు పట్టేసి ఉంటాయి కదా సో అలా అనీ ఒక పది నిమిషాలు అలా లేకపోతే వాకింగ్ వెళ్ళి హలో ఒక పది పదిహను నిమిషాలలో ఒక అరగంట సేపు వాకింగ్ చేసి అటు ఇటు చేతులు ఊపుకుంటూ ఇంటికి వచ్చేస్తాం
కానీ ఎంత ఏది చేసినా కూడా అండి మనకు ఈ ఈ రోజు వారి దాంట్లో ఖచ్చితంగా వ్యా యమం చేయడం చాలా మంచి మంచిదండి
అ ఉహు హబ్
ఇందులో ఇంకా యోగా అయితే ఇంకా చాల మంచి మంచిదండి చాలా చాలా ఆరోగ్యానికి సహకారం ఉంటుంది
అయితే చేస్తామండి మీరు చెప్తున్నారు కదా
వ్యాయామం చేసినప్పుప్పుడు మనకు దానికి తగ్గ ఆహారం కూడా ఉంటే టే బాగుంటది కదా అండి
అవునవును
హలో
ఆ హలో
మొల్కలు కూడా తిన మొల్ మొల్కల్ కూడా తినడనికి ప్రయత్నం చేయండి మంచిగఉంటది వ్యామం చేస్తారు కాబట్టి దాన్ని
ఆ
హలో
ఆ వినిపిస్తుందండి చెప్పండి
కొంచెం మధ్యలో కట్ అయినట్టు అనిపిచింది
ఆ అంటే కొంచెం మెల్లిగా వస్తుంది మీది వాయిస్
నిజానికి చెప్పాలం టే ఆడవారికి ఇంట్ల పనులకే వ్యాయామం అయిపోతదండి ఇల్లుతు ఉక్కోని తూడ్చుకొని అంట్లు దోముకొని వంట చేసేసరికి సరిపోతది
అవును
కానీ అందులో కూడా కొంచెం సమయం తీసుకొని నడక ఉంటే కూడా చానా మంచిది
అవును మంచి అలవాటే
మ్ కానీ ఎంత చేసినా ఆడవారిని గుర్తించరు కదండి ఏం చేస్తరు అనే అంటారు గది అలవాటు అయిపోయిందండి
అవును మీరు ఒక్కరే కాదు కదండి ఎవరైనా అలానే
ఆ అదే అండి అట్లా అనుకుంటు అండి మరి లోకంలో అందరు పురుషులు కూడా డ్యూటీకి పోయివస్తరు కదండి వాళ్ళు పోయిపోయి వచ్చి అట్లా అడ్డం పడతారు కదండి వాళ్ళొక్కరే కాదు కదండి చేసేది
ఆ అవును
గట్ల నడుస్తదండి రోజువారి పనులలో ఇగ అందరం చదురుకొని నడుస్తూ ఉండాలి ఎందుకు
అవును
తప్పదండి జీవితం సాగుతూనే ఉంటుంది
అవును
మ్ కానీ టీ తాగడం మంచి అలవాటు కాదండి
అవునా
ఆ మీరు ఎందుకు అట్లా అలవాటు చేసుకున్నారు పాలన్న తాగాలి మజ్జిగ తాగిన మంచిదండి ఉదేయ కాలం లేచి
అవునా
మ్
మరి మా ఇంట్లో రోజు టీ లేందే తలకాయ పట్టేస్తది టీ లేంది పన్నలు గడవవు మరి టీ లేందే దొడ్లో కి కూడా పోరన్నమా
అంటే కొంతమందికి అట్లా అలవాటు అయి ఉంటదండి టీలో నికోటీన్ పదార్ధం అనేది ఉంటది కదా అంటాయి
ఆహా
అది ఒక మత్తు లాంటిది అట్లా తీసేసుకుంటది అది కూడా ఒక ఆ ఏమంటారు డ్రగ్స్ లాంటి దండి ఒక చిన్నపాటి డ్ర గ్స్ లాంటిది అది దాని వల్ల ఉదయ కాలంలో ఏమన్నా తాగాలనిపిస్తుంది కానీ ఇక కొంతమందికి అట్లనే అలవాటు అండి అంటే నిజా నిజానికి చెప్పాలంటే నేను ఉదయకాలం లేచి ఎంత వ్యాయామం చేసినా చాయ్ లేనిదే నాకు కూడా నడవదండి
నిజమా మీరు తాగుతారా
ఆ నేను తాగుతా కానీ చెప్పే వాళ్ళకి ఏందంటే అది మంచిది కాదని చెప్తాను అన్నమాట అంటే ఒక్కరైనా బాగుపడత పడతవ్ గానె
ఆ
అట్లా కానీ ఉదయకాలం లేసి మజ్జిగ తాగిన ఆ చాలా మంచిది పాలు తాగిన
ఉహుమ్ ఉత్త పాలు తాగుతర మీరు
నేను అసలు నాకు వాసనే పడదండి ఉత్త ఉత్తపాలు ఎప్పుడు తాగలే తాగలేనండి అస నా వల్ల కాదు మీ తాగు
ఆ పాలు తగమండి చాయ్ తాగుతాము పాలు దాంట్లోనే కూడా ఉంటాయి కదా
అంటే ఆ వాసన వేరు ఈ వాసన వేరు కదండి
ఆహా అంటే మీరు ఎలా చెప్పారు అంటే ఆ కోడిని తీసుకొచ్చి కూర చేసుకొని తినాలి అన్నట్టు పాలు తీసుకొచ్చి చాయ్ చాయ్ చేసుకొనే తాగాలి అన్నట్టుంది
అంతే పచ్చి కొడిని అయితే తినలేం కదండి
ఆ అయితే కోడిని ఉడకబెట్టిన తర్వాత కూడా తింటారు పాలని ఉడకబెట్టినాకనే తాగుతారు
అదే అండి మరి పాలు కూడా కాచి నాకే కే చాయ్ పెట్టుకొని తాగుదాం అంటావ్ పచ్చి పాలు ఇష్టం ఉండది ఇప్పుడు కోడిని ఉడకబెట్టినాకే తింటాం కదండి పచ్చి కొడిని అయితే తినలేం కదండి అది వాసన వస్తది అది వెనకాల లబ్ది పెడుతూ ఉంటది అట్లాంటందో ఏమో మనకు తెలియదు కదండి
ఆ
హమ్ గుడ్డును కూడా పగల కొట్టో ఉడకబెట్టో ఆమ్లెట్ వేసుకొని తింటాం గానీ గుడ్డు గుడ్డు మి గలేం కదండి అమాంతం
ఆ ఇందక మీరు వ్యాయామం చెం చెప్పారు కదా ఆ గుడ్డును కూడా పగల కొట్టుకొని ని వ్యాలో తింటా ఉంటారంట మరి మీరు తింటారు
పచిగుడ్డు తింటారు గాని నేను అనేది ఏంటంటే పొట్టుతో సాంతం అయితే నమిలి మింగలే
ఆ అవును అవును మీరు తింటా
ఉమ్ అమ్మో నేను అట్లా తినలేను లేండి నాకు ఉడకబెట్టినా గుడ్డు అంటే చాలా ఇష్టం అండి అంతే
అవునా
ఆమ్లెట్ కంటే కూడా ఎక్కువ దానికే నేను ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తా
ఆహా ఓకే
హ
సరే అండి
ఇంకేమన్నా చిన్న చిన్న పనులు ఏమన్నా చేస్తారా అండి మీరు రోజువారీ పనులు
ఆ ఇంట్లో ఆ పనో ఈ పనో చెప్తా ఉంటారు సో ఆ పనులు చేయడానికే సరిపోయది అవునండి
సరే అండి మొత్తానికి అయి అయితే రోజయితే వ్యాయామం చేస్తున్నారు మంచిది నేను కూడా చేస్తానండి
ఆ
ఓకే ఉంటానండి సరే అండి ఓకే అండి
ఆ